ఉమా హలో దివ్య నా దివ్యా నా?
అవును
దివ్య నా మాట్లాడేది అవును ఆ నేను శ్రావణి అండి అవును మీ మీ ఊర్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకు జరుపుకుంటారండి.
మేము చాలా బాగా జరుపుకుంటాము రంగుల్ ముగ్గులు వేసుకుంటా టాము. హలో
ఆ కొంచెం కొంచెం మనకి డీటెయిల్డ్ గా చెప్పండి ఆ వి వినిపిస్తుందండి
ఆ
హలో కొంచం ఆ త్రీ డేస్ ఉమ్
పొద్దున్నెేలేసి మంచిగా మేము ముగ్గులు వేస్తాము బాగా రంగులు వేసి ఆ తర్వాత మేము పాయసాలు చేసుకుంటాము పండగల కి కలర్ కలరు రంగులు ముగ్గులు వేసి కుని పొంగల్ చేసుకున్ టాము తోరణాలు కట్టి పూలు కట్టి అలంకరిచు కుంటాము ఇల్లు
అవున్ అవునండి యాక్చల్లీ ఆ మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు మనకు ఈ సమాజంలో అబ్బాయిల్ని అమ్మాయిల్ని సప్రేట్గా చూస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేయమంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి
అందరూ జెండర్ ఈక్వాలిటీ ఉందండి. జెండర్ ఎప్పుడు కానే ఈక్వల్గానే ఉంటారు. వాళ్ళు చేసే పనులు మనం చేస్తాం మనం చేసేది వాళ్ళు చేయగలుగుతారు. అందా అందులో మళ్ళీ ఈక్వల్ సో ఈక్వాలిటీ చూడాల కానీ దాంట్లో డిఫరెన్సియేషన్ చేసి వీళ్ళు ఇదే చేయ్యాలి వాళ్ళు ఇదే చేయాలి అన్నట్టెం చూడకూడదు
యా అవునండి బట్ ఆ ఒక్క నిమిషం ఆ కొంతమంది ఊర్లలో కొన్ని మన పాత ఊర్లలో ఉంటారు కదా వాళ్ళు ఎలాగంటే ఒకవేళ అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చినా వాళ్ళని బయటే ఉండి ఐదు రోజుల వరకు అలా కొంచెం వాళ్ళ కు హింసలాగే అనిపిస్తుంది దాని మీద మీ మీ ఊర్లో ఇలా జరుగుతున్నాయా మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తున్నారా మీ మీ ఒపీనియన్ చెప్పండి
అంటే మనము అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమం అంటే మూఢనమ్మకాలు అనమాట ఆ ఫస్ట్ నుంచి వాళ్ళ పేరెంట్ట్స్ వాళ్ళని అట్లనే చేసింటారు కాబట్టి వాళ్ళకి అట్లనే చెప్పింటారు కదా అంటే ఆ రు మైలబడింటారు ఇంట్లోకి రాకూడదు అన్నట్టు ఆ ఒకవేళ వాళ్ళ కు సెపెరేట్గా ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళను సెపెరేట్గా ఉంచడం కానీ ఇట్లాంటివని చేస్తంటారు అన్నమాట అంటే ఇప్పటికి కూడా జనరేషన్స్ ఇం త చేంజ్ అయినా కూడా వాళ్ళు ఇంకా అక్కడేనే ఉండిపోయారు అనమాట వాళ్ళ మైండ్ సెట్ ఒకవేళ ఏదైనా ఆ రోజ్ రోజుల్లో ఏదైనా జరిగి అట్లా ఏమన్నాయ్యింటే వాళ్ళకట్లే పడిపోయి ఉంటుంది అనమాట మైండ్లో అరే వీళ్ళు ఇదేమన్నా జరుగుతుందేమో మరి దీ దీని వల్ల అన్నట్టు
బట్ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి ఏంటంటే అమ్మాయిలు ఆ టైమ్ లో పని చెయ్యకూడదు కొంచెం రెస్ట్ తీసుకోవాలని వాళ్ళు అలా పెట్టింటారు ఇప్పుట్లో అదేదో ఒక అంటు వ్యాధిలాగా వాళ్ళు అలా చూస్తున్నారు సో మనం ఏం చెప్పాలి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి మన నుంచి
మనము రెస్ స్లో ఉండాల్సిన టైము వెళ్ళేంమనుకుంటారంటే అదేమో ఆ మనం దూరంగా పెట్టేసి వాళ్ళని ఆ వాళ్ళతో టట్ ఏవి టట్ చేయనికోకుండా మూడు నమ్మకలాగా ట్రీట్ అన్ మట అట్లా చేయకుండా రెస్
ఉమ్ ఆ ఇప్పుడు ఈ ప్రజెంట్డే ఈ ప్రజెంట్ డేస్ లో ఉమెన్ వర్కింగ్ చేయచ్చా లేదా లేదంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చేయ్యాలా అమ్మాయికి ఎటువంటి స్వాతంత్రం లేదా బయటికి వెళ్ళి ఒక జాబ్ చేసి తను ఇండిపెండెంట్గా నిలబడాలి అని
ఎందుకంటే ఇప్పుడు రేపు నిన్ ఫ్యూచర్ ఎట్టు ఉంటుందో తెల్దు ఒక వేళ నువ్వు మ్యారిడ్ అయి వా తను జేస్ ఉన్నాడో తెలీదు ఒకవేళ బిజినెస్ చేసి తను ఏమైన్నా లాస్ అయిపోయి మొత్తం ఫ్యామిలీ లాస్ లాసైనప్పుడు నీ ఎ డ్యుకేషన్ నీ త్రూ నువ్వు బిజినెస్ కానీ లేదం టె నువ్వు జాబ్ గాని చేసి ఆ ఫ్యామిలీ సపోర్ట్ కి ఇద్దరు కావాల్సిందే కదా
అవును ఒక అమ్మాయికి ఎస్ ఎస్ ఎస్ అవ్నండి
కచ్చితాంగా అమ్మాయి చే ఇది చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చేయడం వల్ల ఇంకా కొంచెం ఫ్యూ ఫ్యూచర్ బాగుంటుంది కదా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది ఒకవేళ నీకు ఇస్ ఇష్టం లేదనుకుంటే చే చేయకపోవడం ని ఇష్టం చేయాలని ఉండి ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే నువ్వు చేయాల్సిందే
ఓకే కానీ ప్రజెంట్ డేస్ లో అమ్మాయి బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తుందా రాదా అని ఉన్నారు వాళ్ళు నమ్మకం తో అరే మా అమ్మాయికి ఇప్పుడు ఇలా జరుగుతుంది అప్పుడు అలా జరుగుతుంది అని సో ఏమంటారు మీరు వాళ్ళకి స్ట్రాంగ్గా ఏదైనా కిల్ నేర్పించాలా వాళ్ళకి ఫ్యూ చర్ గా ముందుగానే నేర్పియల మనిం ఫ్రీ గానే నేర్పియాలన్నిఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే తను రావాల్సింద నైట్ కి ఏదో ఒకటి జరిగి అక్కడే భయపడుకుంటూ ఉండకూడదు దాన్ని సాల్వ్ చేసుకొని వాళ్ళు రావాలి సో మీరెమంటారు
నిజంగానే ఇది ఫస్ట్ మనకి డిఫెన్స్ స్కూల్ టైమ్ లోనే డిఫెన్స్ వాళ్ళకి ఎలాగా మనం డిఫైండ్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు స్కూల్స్ ల్లో టైకోవండో గని ఇట్లా కరాటిీ బ్లాక్ వే అయివే కారటిగానే నేర్పు వల్ల పిల్లలకి ఫ్యూచర్ యజ్ అవుతుంది నైట్ టైమ్స్ అందరికి కాదు కొన్ని జరిగేటప్పుడు మనం ఏం చేయలేం కానీ ఆ టై లో డిఫెండ్ చేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా బయపడతావు ఇప్పుడు అబ్బాయిలే వెనక్ కోండి నువ్ ఒ ఒక్కటే అబ్బాయి ఉమ్ తీసుకుని పోవాలంటే అన్నిటికీ కుదరదు కదా ఇప్పుడు బనం ఫ్రీ గా మా ఫ్రీడం గా ఉండాలి అంటే నుజాబ్ జేయ్యాలి నువ్ ఎక్కడకన్నా వెళ్ళాలంటే నీకు ఒక అబ్బాయిని వెంటిచ్చి పంపిస్తారు అట్లాగా ఇగ అన్ని సిచ్యువేషన్ లోను ఉండరు కదా సో అట్లాంటి అప్పుడు ను్వు డిపెండ్ చేసుకోవాలి
ది కానీ కొంతమంది పేరెంట్స్ ఇంట్లో అమ్మాయిలు చెప్తారు నా అన్న నేను వెళ్ళి రాగలను బయటకి ఎక్కడిలెళ్లిన అమ్మా నేను వెళ్లిి రాగలను కానీ వాళ్ళు నమ్మట్లేదండి ఎలా ఆ పేరెంట్స్ కి మనం ఒక మంచిగా చెప్పాలి వాళ్ళు నమ్మేలాగా మనం చెయాలి సో మీరెం ఏం చెప్తారు ఒకవేళ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఆ పేరెంట్ సో మీరు నా చైల్డ్ సో మీరు ఎలాగ నన్ను కన్వీనియన్స్ చేస్తారో ఒకసారి చేయండి
అంటే మనకేమంటే మనము ఫస్ట్ మన ఆ ఇప్పుడు ఎట్లా మనల్ మనం ఎట్లా ప్రొడక్ట్ చేసుకోవాలో ఫస్ట్ మనం అంటే ఏదో మనకి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా పెప్పర్ స్ప్రే గాని లే లేదం ఇట్లాంటివివైనా న నీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఇప్పుడు నీ దగ్గర్లో జనాలు ఉన్నట్లా చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా చాలా మంది ఉండే చోటగాని ఉ ఉన్న ఇప్పుడు మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది అలా కాకుండా నువ్వు ఒంటరిగా ఉ ప్పుడు నీ నీ నీలో నీకే ఫస్ట్ భయం వేస్తా
ఆ
ఆ నువ్వు భయపడినవనుకో మీకి నువ్్వే చేయలేకపోతావు ఆ టై లో నీకు మైండ్ గాని ఏం ఏం థాట్స్ ఉండవు సో అట్లా అలానే కాకుడా కున్నప్పుడు మనకు గవర్నమెంట్ త్రూ ఉన్నాయి కదా ఆ దిశ యాప్స్ కానీ అవి అ ఆప్స్ మొబైల్ లో ఖచ్చితంగా ఉండాలి
యా ఆ యాప్స్ కూడా ఫర్ సటైమ్స్ ఇట్ ఇస్ నాట్ వర్కబుల్ వర్క్ కవ్వడం లేదు సో అప్పుడు ఏం చేయలేం ఒక ఆడపిల్ల
నీకు నియరెస్ట్ ఎవరైనా ఉన్నారో లేదో చూసుకోవాలి ఫస్ట్ లేదు అంటే ఒక హండ్రెడ్ కి కాల్ చేయడం గానీ లేదంటే నీ సరౌండింగ్స్ లో ఫ్రెండ్స్ ని ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా నీకు తొందరగా రియాక్ట్ అయి అవుతారు అనే వాళ్ళకి ఫోన్ చేయాలి
యా బట్ నా ఒపీనియన్ ఏందంటే అలాంటి సిచ్యువేషన్ కు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రెస్పాన్స్ యువర్ సెల్ఫ్ అంటే నీ నీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి నీ స్కిల్ నీకు ఒక డిఫన్స్ వచ్చిందంటే నువ్వు ఒంటరిలో ఉన్నా ఎంత మందిలో ఉన్నా నిన్ను నువ్వు కాపాడుకోగలవు సో నేనేం చెప్తున్నా అంటే ఒక అమ్మాయికి ఖచ్చితంగా నేర్చువాల్సిన డిఫెన్స్ అండి ఇది
అదే అదే ప్రొటెక్ట్ నిన్నను ప్రొడక్ట్ చేసుకోగలిగా ఆ అవే ఉండాలి ఆ అదే నిం కూడా అంటూనేది స్కూల్ టైమ్ లోనే డిఫెంట్ పిల్లలని కే కరాటేగానీ ఏవన్నా నేర్పించడం వల్ల అమ్మాయిలకు తోద్ తొందరగా మనం ఏదో ఏది మనల్ని మనం ఆహ్ స్ట్రాంగా బిలీవ్. చేసుకోని మనం పక్కకు జరగాలి.
అవునండి అవునండి. సో మీ ఒపీనియన్ అయితే ఇది ఒక. మై మీద. ఇలా బ్రతకాలి ఇలా ఉన్. డాలి అని. ఈ ఈ ప్రజెంట్ సిచువేషన్ లో.
అవును.
ఓకే ఆహ్ ఇంకా ఏమైనా మీరు యాడ్ చేస్తారా. ఒక అమ్మాయి ఇలానే ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇట్లా బ్రతకాలి అని.
నేనైతే చెప్తున్నా. ఇప్పుడు మనం కంఫర్ట్ గా ఫీల్ అయి మనం డ్రెస్సింగ్ స్టైల్ లో గాని అప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది కాకుండా. ఇప్పుడు నువ్వు ప్రాపర్. లో ఉన్నావా లేదా. ప్చ్ అంటే ఇంటి మేడ్. ఆ డ్రెస్సింగ్ స్టైల్. చేయడం గాని. అవి మనకు తెలుస్తాయి కదా మన. ఇప్పుడు మన లిమిట్స్ ఎట్లా ఎంత వరకు ఉన్నాయో అంత వరకు మనం డ్రెస్అప్ అవ్వాలి. ఆహ్ మరి. కొంచెం నైట్ టైమ్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని సిచ్యువేషన్లో. మన మనకే ఉండవు కదా. సో మనం కూడా కొంచ్ ఉమ్మ్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఓప్ నైట్ టైమ్స్ ఉహ్ చిన్నగా ఉండే. టైమ్ లోనే. ఆహ్ జాబ్స్ వచ్చు గాని ఏవైనా గానీ. చేసుకోవాలి.
నైట్ టైమ్స్ వద్దు అంటారు.
వద్దు వద్దు ఆహ్ వద్దు అనేదేం లేదు కానీ టైం ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు లెవెన్ వరకు. ఎక్కువ అనుకోండి. లెవెన్ వరకు సేఫ్. గానే ఉంటుంది లెవెన్ దాటి మనము ఇంకా ఆ టైం లో క్రౌడ్ కూడా ఉండరు కదా.
ఉ అవునవును
నప్పుడు ఒక లెవెన్ వరకు లిమిట్
ఊ
అన్ తర్వాత మనకు అవసరం లేదు కదా ఇప్పుడు మన హెల్త్ గానీ అప్సెట్ అయిపోతుంది. టంది ఆ అంగ దాన్ని కూడా మనం చూసుకోవాలి హ అలా నువుడ్ మనం నైట్ టైమ్స్ అవాయిడ్ చేసుకుంటే బెటర్ మరీ పీక్స్ మనకి ఇంక నువ్వు వెళ్ళాలని చెయాలి అనే అనే సిచ్యువేషన్ లో ఇప్పుడు కొంచెం డిఫెన్స్ చేసుకునేలాగా ఉంటే ఉండగలిగితేనే కోవన్నీని చేసుకుంటే బెటర్
అయితే ఇప్పుడు ఈ కా లో మనకు అమ్మాయి ఒక స్కిల్ అనేది ఉండాలి. డిఫెన్స్ చేయడానికి సో అమ్మాయికి ఎటువంటి రిస్టక్ షన్స్ ఉండకూడదు తను వర్క్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ గా ఉండాలని మనఫ్ కీవర్డ్స్ అయితే ఇవే కదా మన కాల్లో.
అవునండి
ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై కాల్ అండి.
ఓకే థ్యాంక్ యూ
ఓకే అండి ఉంటానండి.